చెప్పండి బాబు వు చెప్పండి బాబు
ఉన్నాయా
ఆ ఎట్ల ఇనపడుతది అండి మాది మాది ఉండుడే మేము హౌస్ వైఫ హౌస్ వైఫ్ కాబట్టి అట్లే ఇనవడుతది
తిన్నరా అన్నం తిన్నోల్లు తిన్నారా పిల్లలేమో మీరు ల్
అన్నం తినలేదండి ఇంకా
ముసలమ్మల ఎటు వెళ్ళు నిన్న ముసలమ్మల సౌండ్ వినబడే
వేలు
పక్కనా వాళ్ళు పక్కింటి వొళ్ళ దగ్గరక
ఆ
ఉహు పాము వచ్చింది ఇప్పుడు మా ఇంటికి ఇంతముందే అచ్చు కనపడుతుంది.
ఆ
కనవ పాము కనబడలేదు కాగానీ పాము మచ్చలు కనబడ్డది దాన్నే పరిశీలిస్తాను ఎటు వేయింది అటు వేయిందా ఇటువేయిందా అని చుత్తన్నం నాగం భాము
ఏం పాము నాగం భామ
ఆ అటు పోయిందాయి పోయిందా అని చూస్తాను మాకు బాట ఇట్లా అడ్డం పోయింది మొత్తం అచ్చు పడ్డది ఇసుకల
దీపం ముట్టిచ్చింది కాబట్టి ఆమే వెంబడి వచ్చినట్టున్నది అయితే
ఆమె రాక ముందుకే వడ్డే జచ్చు
ఆ హ్
ఇట్లా ఇట్లా బ బాట ఉంటది కదా ఇట్లా వేయినట్టు అచ్చు పడ్డది మొత్తం పొడుగు
అవును
ఆ
నిన్న ఉగాది పండుగకి ఏ దేవుని కన్నా పెట్టలేదా అండి భక్ష్యాలు అందుకే చిన్ వాచ్
ఆ మొన్న వచ్చింది ఉగాది పండుగ కాకముందుకి వచ్చింది మళ్ళీ ఇయ్యాల వచ్చింది.
అ
మూడు నాలుగు రోజుల అయితాంది కనబడతాంది పాము
నా అండి ఇంత ముందు ఆడలా రూమ్ లో ఎవ్వరు లేరు కదా అందుకే చెత్త చేదారం ఉంటే వస్తుందేమో ఏమన్నా ఖాళీ స్థలాలు ఇట్లున్నాయా
ఉన్నాయి కాలీ స్థలాలు పక్క పోంటి కిట్లు ఉన్నయి తోట ఉంది
అట్లా పచ్చదానానికి వచ్చినట్లున్నాయి
అదే అదే అది ఎటు పోయిందో కనిపిత్త త్తే మంచికుండుగాని
హు
ఏం చెత్తలండి
ఏం లేదండి
ఇప్పుడు మళ్ళా చేసినంక మళ్ళా కాల్ చేయొచ్చా మీకు
చేయొచ్చండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో నెంబర్ కు చేయండి మాయనే నెంబర్ చేయండి వస్తది
ఆహా మరి చెప్తలేరు ఏంది అండి మీరు
ఏమో మీరు ఇగ కాల్సు పూర్తి కావాలనే ఒకరేమో విన్న చెప్పిన కానీ మీ వేరే వాటి వాళ్ళతోని మాట్లాడుతంటే వాళ్ళు పిల్లకాయలు వేడుస్తున్నార అని అద్దంటున్నారుఅట కదా
వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసిళ్ళు కట్ చేసిళ్ళండి మళ్ళీ ఫోన్ ఎడిల్లు కట్ చేసిల్లు మాట్లాడలే ఈగ
పిల్లకా పిల్లకా పిల్లకాయ ఎడిస్తే పక్కకు ఇంకా వేరే అమ్మాయి ఉన్నది కదా ఆమెతో నన్న మాట్లాడకపోయరు.
ఆమె మాట్లాడ్ తే మా ట్లాడమా నేను చెప్పిన మా మాట్లాడాలంటే ఫోన్ కడిగేసిళ ఎత్తుడు తోనే కడిగేసిళ్ళు ఆమైనా గాని మరి మాట్లాడొచ్చు కదా ఇట్లా ఇది ఏంది అదేంది ఇట్లా అని చెప్పేసి
ఒకసారి ముందు ఫోన్ చేసి అడగండి అడిగినాక మాట్లాడమనండి
హు పది నీమిషాలు మాట్లాడ అని చెప్పిన ఒక అయిపోతది పాకు
ఇంక ఎన్ని ఉన్నాయండీ మీవి టాస్కులు
ఇప్పుడు నువ్ ఇప్పుడు కాగిపోతే ఒక పదక ఉంటాయి
వునా అండి తొందర తొందర ఇయాల ఈవినింగ్ వరకు వోడకొట్టుకోండి
ఆ ఈ రెండు రోజులలా పడతాయా డబ్బులు
డబ్బులు మీది అంటే కొంతమంది ఇప్పుడు మీది లేటుగా వచ్చింది కదా, కొంచెం లేటుగా చెప్పినా కాబట్టి. పడతాయండి ఎట్లయినా పడతాయి మీ ఆ ఏం కంగారు పడకండి పడితే పడితే ఏం కంగారు పడకండి మీ డబ్బులు మీ చేతుల్ నే ఉంటయి. హు మేము ఛాన్ రోజులు అయితుంది కదండి, టాస్కులు చేసి అందుకే అందుకే ఊకే ఊకే అడిగినామండి అందుకే మాకు పంపించి.
మీకు ఈ అనుభవమ మీకు తెలుసు అనుభవమై ఉన్నారు కాబట్టి మీకు తెలుసు.
ఆ
పామా అటే పోయిరా ఉండే కాచ్చు పడినది ఆ లైన్లో ట్లా పోయింది
మళ్ళ వచ్చిందా అండి
అదే అచ్చు అచ్చు పట్టుకొని పోతే ఇంట్లకు ఉన్నది పామొచ్చు.
ఆవ్ లోపల సెల్ప్ లల్లో ఇట్లా పండుకుంటదండి మరి.
ఆ ఇంట్లో కాదు మా ఇంటి ముందు కొద్ది కొట్ట ఉంటది పెద్ద పామే ఇది నాగంపాం
ఉమ్ ఓ ఇట్లా మరి ఇయ్యాల శుక్రవారం కద అండి నిమ్మళంగా క్లాసులు పెట్టి గాలే ట్టి ఎలగొట్టలీ ఎందుకంటే సంపద్దండి
ఇక్కడవరకే ఉన్నా ఇగ
పా పాపం తలుగుతుంది
హ
మీరు చూసా మీరు చూ మీరు చూడండి మీ అమ్మ మాట్లాడుతుందండి ఇవ్యండి
మాట్లాడుతదా అండి
ఆ
అయ్యో ఇక వీళ్ జూ అయ్యో మాట్లాడు బి మాట్లాడు మాట్లా హే వాట్ డా
హలో
హలో
ఏం చేస్తాళ్ళు మేడం ఏ చేత్తాల మేడం
రూపాలళ్లి కి పో
తిన్నరా మేడం ఎందుకు
ఉప్పాలపళ్లకి ఏడాళ్ళు లోన్ తెచ్చ వచ్చా కుులోకి చేసు కచ్చుకొని పోతాం
ఆ మే మరసంగం వాళ్ళు పోతలా
ఆ ఆ
బై బ మరి ఎన్న మరి డబ్బులు ఎ తతే
ఏ అతుల ఇన పదలేదా
ఆహా
హమ్
పర్ వేరేటలాకి తరా అవి
ఎవ్వరికి ఇచ్చుర్ లేదు ఎత ఖర్చులేదు
ఇగా గ్రూపే, గ్రూప్ మొత్తమే పోతాదా ఎట్లా నడుత్తదా. ఇగో ఈడున్నై పైసల్. ఏం కూర ఏం కూర అండిల్ మేడ
పప్పు పప్పు
ఎట్లాడిలే ఎట్లాడిలు పప్పండందా పప్పు ఎట్లా వేసి చండింది
కుకున్న కుక్క పేరు
అవు కాలు సక్కయిత అంది
కొద్దిగా సిగ్నల్ లేదు, మాకాడా ఇంకొక మూ.
పిల్లలు బానే మాట్లాడ్తాలుగా.
మాట్లాడదండి. ఒక పాప నర్సరీ, ఒక పాప ఇప్పుడే అంగన్వాడి స్కూల్కు పోతాంది. బాబు చిన్న బాబు ఉన్నాడు. అల్లరి బాగా చేత్తంది, ఇయలా స్కూల్ లేదని ఇంటికన్నె ఉన్నారు.
చిన్న పాప్. ప, ఏం జేస్తంది.
చిన్న పాపున్ను, పెద్ద పాప ఆడుకుంటాళ్ళు.
ఏ ఆహా చిన్న పాప, పోతాందా స్కూల్ కు.
చిన్న బాబ్. పోతాందండి.
ఏమైంది నిన్న ఫుల్ అయిందా నిన్న, ఇట్లా అంటాను కాద్. సైడ్కు. ట్లా వాళ్ళందరి ముంగట. వాళ్ళందరూ తెలుసు వాళ్ళందరికీ, నీకేమేరుక నీకు తెలియదు ఇంకా మా ఊరి గురించి, వాళ్ళందర్కి తెలుసు. ఇట్లా, తెలుసా నీకంటే పెద్ద, ఆ తెలిసినోళ్ళే ఇట్లా ఇట్లా. ఇట్లా అనవడ్థీవి, మా అన్ననే ఆయనే ఆడ కూర్చున్న ఆయనే. ఇట్లా మీసాల్, ఆయనకు తెలుసు మొత్తం. కానీ కొడకాడు డైరెక్ట్, నువ్వేమో అందుకే నేను చూడలే నీ సైడ్ ఊకే, అనవడ్థీవి గల్లా గా అందరు పోయినంక చెప్పరాదా నీకు, అందరు పోయినంక నీకు చెప్పరాద అందరు పోయినంక మాట్లాడరాదా. నేను ఎల్లిపోవలె మీ ఫ్యామిలీ నుండి. అందరు ఉన్నప్పుడు మాట్లాడద్దు ఎప్పుడైనా గా, హలో.
ఆ హలో.
చెప్పలే అండి షాపులా కూర్చున్నాం ఆ చూసినవ
షాప్లాగుసునా గీ
అల్లనే అల్లనే ఉంది. మొన్న కనపడ్డది, మొన్న నైట్ కనబడ్డది, అల్ల నుంచేళ్లే బయటికి ఎళ్ళింది అటే పోయింది.
చంపకండి వెళ్లగొట్టండి.
చూద్దాం చూద్దాం. చూడాలే, అళ్లా జుసినా అటు ఇటు పొక్కలు పొక్కలు ఉంటాయి కదా, ఆ పొక్కలలో. కనిపిత్తలే. పాము అచ్చులో, మంచి ఇసుకలు అంచ గనిపి ఈడ.
ఇంకా ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి, వేయింది ఇప్పుడే, మమ్మీ వేయింది బ్యా బ్యాంకుకు వేయింది భూపాలపేల్లి.
ఆహా. ఆహ్ భోజనం చేశారా అండి. అవ ద ది దుం దుం మీర్ జారి ఇది అయిందాండి అ ఒక స ఇత ఆ
సరే అండి టైం అయితాండి ఉక్
ఆ కాలు పుర్తయిందండి ఓహోహో ప ఇకెట్ల